హాయి్
హాయ్ తిన్నరాన్నం
తిన్నం ఏం చేస్తున్నారు చికెన్
ఏం లేదు కాలి
ఆ అయిపోయిందా
అయిపోలే వస్తలేదు
హ ఏ దేని గురించి మాట్లాడేది మరి
మాట్లాడలే అసలు కాల్ చేసినాక ఇప్పుడు నీకెత్తినట్టుగా కాల్ వస్తలేద ఆయనకు ఎందుకట్లా
అంటే అది అయిందో కాలేదు అది ఓపెన్ అయిందో కాలేదు
నా ఓపెన్ అయింది నీ ఫోన్ చేస్తే పోతాంది ఆయనకు కానీ ఎత్తటట్టుగా వస్తలేదు
ఆ అ టైమ్ టైం పడుతుది కావచ్చు
టైం పట్టడు కదా ఆల్రెడీ నాకు రెండు కాల్స్ వచ్చినట్టుగా ఆల్రెడీ మనకి ఇక్కడ ట్వంటీ అవర్స్ ఊహస్తానే కదా ఇటు సైడ్ మనం మాట్లాడినయి కాల్సి మనం పక్క సైడ్ పడతానేయి కదా
ఆ
అట్లా ఆల్రెడీ ఇప్పుడు రెండు మాట అట్లాయినట్టుగా బర్డే కూడా
మూడు త మూడు టాస్కులు ధృవీకరణ అయినాయని పడ్డాయా
ఆ
రెండో మూడు ఆ రెండు ఆ
అట్లా ఫోన్ పోయినందుకే అట్లా పడుతుంది అందుకే నీకే చేద్దాం అనుకున్నా కానీ ఈ లోపల నువ్వే చేసినావు
మన ఆ బయక్బడలా నను వా వరకు వేసినా కదా
ఆ
నను మా నా ఊర్లా ఒక మన వార్డుకు ఆ మన వీధిలో ఏదైనా ఇబ్బంది ఉన్నా ఆ ఏదైనా సమస్య ఉన్నా నీ సర్పంచ్ లేని ఏడల ఉప సర్పంచ్ లేని ఏడల నేనే ముందుకు పరిష్కరిద్దామని నమినషన్ ఇష్ిన ఆ ఏదన్నా మన వార్డుకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఏదైనా చేయాలా ఏదన్నా సమస్యలు అది అది ది మన ఆరోగ్యంగం గురించి గాని ఆ ఇంకా కొడు గుంతల గు గురించిగాని ఏ సమస్య అయినా గ్రామ పంచాయతీ తరపుున నేను పరిష్కరించడానికి మన గ్రామ పంచాయతీకి కార్యదర్శి మేడం గారికి మాట్లాడాల అనుకుంటాను
మాట్లాడాలి మనకు రోడ్డు లేదు కాబట్టి రోడ్డు పోపియ్యాలి
ఆ రీసెంట్ లా కూడా మనకు రీసెంట్ గా కూడా ఈ రోడ్లు వచ్చే అవకాశం ఉన్నది అచ్చ న కా బ మనఊ రోడ్లు కావాలి మనది వాటికి స్తంభాలు కరెంటు ఆ కరెంట్ స్తంభాలు లైట్లు అన్ని కావాలని సర్పంచ్ కును కార్యదర్శి మేడానికి జెప్ ప్పిన
ఆ
ఉమ్ ఏదనా శ మన వార్డు మన వార్డుకు ఏదైనా అనారోగ్య పరంగా ఏదన్నా ఇబ్బందులు ఉన్నా గని వన్ జీరో ఏటు కు మన్స్లాకు మన వీదికి ఏదన్న తె ఆరోగ్యం అనారోగ్యం పాల అ ఉంటారు కదా ముసలళ్ళు మా కొంచెం ఏజీ తక్కువ ఉన్న ఎక్కువ ఉన్నళ అనారోగ్యాలతో కోల్పోతలేరా ఇప్పుడు
పోతారు.
ఆ దాని గురించి ఆహా నేను వార్డు నెంబర్గా ఎన్నుకున్నా కాబట్టి కొన్ని సమస్యలను వాళ్ళకు సాయం చేయడానికి గూడా నిర్వహిస్తాను
చేయ్యాలి వాటర్ సప్లై గూడా లేదు మనకు బోరింగ్ గూడా మంచిగా జెపియాలె నీలు గూడా ఎప్పటికి మంచిగొచ్చె ఇటు అటు జూడాలి మనకు నల్లాలు రాకపోతే నీళ్ళలకు మస్తు ఇబ్బంది ఐతంది
ఆ అన్ని నిధులను పాటించుకోవాలని నేను ప వాళ్ళకు మన వార్డు నెంబర్ వార్డు సభ్యులు అది వార్డులో కూడా ఎప్తాన
ఆ
వాడు అంటే మన వీధులు ఉన్న అందరికి ఇట్లా శుభ్రంగా ఉండాలె అదన్నా ఈగల దోమలు లాంటి కాలువల్లా ఉంటే కూడా అదేంటిది దాన్ని ఏమంటారు
ఏంటి దాది
బీసిం పౌడర్ జల్లుకోవాలె దోమల మం దో మనం మందు కొట్టుకోవాలి
ఎవరు జేయాలది
ఈ కాద్ కా ఆ నేను గ్రామ పంచాయతీలు చెప్తే గ్రామ పంచాయతీ సిబ్బందులు అచ్చి చేసిపోతారు
ఆ అలా
ఉ మన వీధికి అన్ని వ్యక్తపరచడానికి బాధ్యతలు ఇ నేను తీసుకుంటాను కాబట్టి అన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని చెప్ చెప్తా చెప్పడానికి ఫోన్ చేసినా నీకు
ఓకే
ఉమ్ ఇల్లేమన్నానికిమైనా సమస్యలు ఉంటె ఎప్పు
నాకు సమస్యలు అంటూ ఏం లేదు వర్షాకాలం వస్తే ఇబ్బంది ఐతంది మనకు మన గల్లి ఎ ఏ వెహికల్ ఒస్త లేదు ఆ రోడ్లు రోడ్లు గావాలె కరెంటు స్తంభాలు గావాలె ఎనీ టైం కరెంటు బుగ్గలు ఎలగాలి
ఆ అది మొన్న గ మొన్న గ్రామ పంచాయతీలో కూడా గ్రామ సభ జర్ తినప్పుడు చెప్పిన కార్యదర్శనం అయినని చెప్పినా ఈ సర్పంచ్ చెప్పినా ఉప సర్పంచ్ వాళ్ళందరు గ్రామ సభలో అన్ని మాట్లాడుకున్నాం మేము.
ఉ ఏమంటారు మేడం వాళ్ళు
ఆ కొంచెం గవర్నమెంట్ తరఫున ఫండ్ రాలేదు. అది ఆగిపోయింది కాబట్టి చేయ చేస్తామని అంటారు.
చేస్తామని అంటారు అంటారు అంటే అది ఎప్పటి నుంచో అట్లా అన్న ముచ్చట చేస్తాం చేస్తాం అనుకుంటా బోడే గాని చేద్దాం చేయ్యాలి ఖచ్చితంగా అని అయితే ఎవరు చెప్పట్లేరు.
మన ఈ మన స్కూలు అంగన్వాడీ సెంటర్ కూడా బాగా ఇబ్బంది ఉన్నది కదా.
ఎప్పుడు కిరాయి రూములు తీసుకు కొని అంగన్వాడీలు నడిపియడం జరుగుతుంది.
ఆ అళ్లా టీచరు పని మీద టీచర్ అయినాయే ఈ ఆయమ్మ పని ఆయమ్మ అయినాయే, వాళ్ళు పిల్లలు డిస్టర్బెన్స్ బాగాయితాంది. క్రమశిక్ష క్రమశ ఆ క్రమశిక్ష క్రమశిక్షణ లేదు పిల్లలు పోతారు వత్తాలు అన్నం తింటాలు అత్తళ్ళ స్కూల్ పోతాను ఏం చెప్పిలమ్మా అంటే ఏం లేదు.
అంతే పోతాను అంటే పోతాను టైం కింత అన్నం తినమంటే తింటాను వచ్చినామంటే వచ్చిన
ఎగ్తో ఎగ్తో ను తింటాను పా అలా అవుతాను అతాను అని అంటారు. పిల్లలు వాళ్ళం కూడా క్రమబద్ధంగా చూసి టీచర్ ను ఉంచి స్టడీ పరంగానయినా గాని వాళ్ళ ఫుడ్ పరంగా అయినా గాని మంచి చేయాలని కూడా మొన్న గ్రామ పంచాయతీ లో కూడా మట్ లాయినా
ఆ
ఆ
ఓకే అన్నారా
ఆ ఓకే అన్నారు ఆ
స్తాం అన్నారా అంగన్వాడి టీచర్లు
అన్నారు కానీ మనకు ఆ అంగన్వాడి సెంటర్ లేక మనకు అన్ని ఇబ్బందులే జరుగుతున్నాయి. కదా కరెంట్ లేదు ఫ్యాన్ లేదు పిల్లలకు బాగా ఇబ్బంది అయితంది. అని మొన్న టీచర్తో కూడా మాట్లాడిన చాలాసేపు.
ఆ మేడం ఫ్యాన్లు తెప్పించింది అ కదా రెండు ఫ్యాన్లు తెప్పించిందట. ఒకటి పిల్లల పేరెంట్స్ డబ్బులు ఇస్తే తెచ్చిందట. ఇంకొకటి ఆమె సొంత డబ్బులు పెట్టి తెచ్చిందట. తెచ్చి ఫిక్ చేసి పెట్టిందట.
పిల్లలు కూడా అన్నం తినేటప్పుడు వేడి వేడి అన్నం తినలేకపోతున్నారు. ఉమ్ చుట్టపక్క ఊ ప్యాన్లు లేకుంటే మనమే పెద్ద పెద్ద వాళ్ళమే ఉండలేకపోతాం. ఈ చిన్న పిల్లలు ఎట్ల త ట్టుకుంటారు మేడం అని అడిగితే అట్లా అంటాంది.
ఆ
యాంగర్ బడ్ సెంటర్ లేకనే ఇది అంత ఇబ్బంది అవుతుంది చుట్టుపక్కల పరిసరాలు కూడా దోమలు, ఈగలు అవి ఇన్ఫెక్షన్ వల్ల కూడా పిల్లలకు జరాలు వస్తాను అని చెప్తాంది. మీ టీచర్ టీచర్ ఉన్న వర్కఅన్నీ కరెక్ట్ ఉంటే పిల్లలు కూడా క్రమబద్ధంగానే ఉంటారు మేడం అని నేన అన్నా
ఆ ఫస్ట్ వాళ్ళు కరెక్ట్ గున్నాక పిల్లలు కరెక్ట్గా ఉన్నారా వాళ్ళంటే వాళ్ళ ఇష్టానికి తొమ్మిది గంటలకు పది గంటలకు స్కూల్ తీసి పిల్లల అప్పుడు తీసుక వెళ్ళి ఒంటి గంటలకు రెండు గంట అన్న వండి పెట్టడం ఇట్లా చేసినక ఎట్లాంటది పిల్లలకు చిన్న పిల్లలు ఎప్పుడు టైమ్ టు టైమ్ తినల్సిన పిల్లలు పొద్దుగాల పిల్లలు వదిలిపెట్టిపోతే తొం తొమ్మిది గంటలకు పోయిన పిల్లలు ఒంటి గంటకు పెడతారు అన్నం అప్పుడు అన్నం తిని నాలుగు గంటలకు మెల్లిగా ఇంటికిస్త పడు కాస్తేపు పడుకోబెడతారు తీసుకొస్తారు అయిపోతుంది
గ్రామ పంచాయతీకి సంబంధించిన టీంను కూడా తీసుకుపోయి అడిగిచ్చిన అడిగితే కూడా ఇట్లా ఇట్లా మనకు ఏ సౌకర్యం లేదు కదా అందుకే ఇట్లా ఉంటుంది స్కూలు అని మరి పిల్లలకు స్టడీ పరంగానయినా మరి ఏం లేదంటే ఆన్లైన్ వర్కులు బాగా అయితాయి కాబట్టి చదువు వెనుకబడుతుంది అని అంటాంది మేడం
చదువుకు ఇ దానికి ఏమన్నా ఉందా
ఆన్లైన్ వర్క్స్ ఎక్కువ అవుతున్నాయి
ఆన్లైన్ వర్క్స్ ఆహా ఆన్లైన్ వర్క్లే ఎక్కువ అవుతారు ఆన్లైన్ వర్క్స్ ఎక్కువ అయినప్పుడు పిల్లలు పట్టించుకోదామన్న
చదువు చెప్పలేకపోతాండ్రు ఆ
డిస్టర్బెన్స్ వస్తుంది
డిస్టబెన్స్ పిల్లలు కొంచం ఆ ఇంకేమన్నా అడగాలనుకుంటలా మీ అభిప్రాయం
మా అభిప్రాయం ఏమంటూ టైమయిపోయింది
క్లోజ్ అయందా
మ్ క్లోజ్ కాలే కానీ టైం పదిన్నర అంటే పది నిమిషాలు ముప్పై సెకండ్
సరే
అదే క్లోజ్ కావాలి ఆ
ఆ
మనం కట్ చేసుకుంటే ఏంది హలో